ప్రియా గాడు
హలో
ప్రియా గారు ఏం చేస్తున్నారు
హలో దీప్తి గారు ఏం చేయట్లేదండి మీరు చేస్తున్నారండి
కాల్ మాట్లాడుతున్నామండి
అవునా అండి
మీరు ఎం చేస్తున్నారు
నా ఎనిమితో కాల్ మాట్లాడుతున్నానండి నేను
ఎవరితో
ఎనిమి
ఓహో
అవునండి ఇప్పుడెన్మితో కాల్ మాట్లాడుతున్నా ఇప్పుడే
నేను ఇప్పుడు చెప్పట్లేదండి ఇంత ముందు కాల్ చేస్తా
ఏ ఇంత ఇం ఇంతకు ముందు నేను కాల్ మాట్లాడలేదండి
నా గురించండి
నేనెం మాట్లాడలేదండి మీ గురించి
అయ్యో రామ్మా నేను నా ఫేవరెట్ పర్సన్ గురిం తో మాట్లాడుతున్నా అని చెప్పా కదా అది మీ మీతో మీతో అనుకుంటున్నారేమో కాదండి
నేను గూడా అదే అనుకుంటున్నాను నాతో గాదని నాకు తెల్స్ కాబట్టే అంటున్నా అండి బాగా ఏడ్ ఇలా మాట్లాడితే డబ్బులు రావండి ఇలా మాట్లాడితే డబ్బుల్ రావాడండి ఏదోటి మాట్లాడండి మరెందు ఎందుకంటే బత్కాలి కదండి అన్నం అట్లాండి
ఓహో ఇంకా ఎలా అయింది మీ డే
ఏం లేదండి అంతా ఒకేలా ఉందండి రోజు ఒకటేలా ఉంటుంది
ఎలా ఉంటుంది
అంటే మేం మార్నింగ్ లేస్తున్నాం అట్లా ఫ్రెష్ అవుతున్నాం కోసేపు చదువుదాం అన్న ఆలోచించి ఆలోచించాక టైమయిపోయాక అయ్యో టైం అయిపోయింద్లే ఇంకేం చదుతాంలే అనేసి ఓద్లేసి కాలేజ్కేళ్ళడం జరుగుతుంది
అయ్యే అవునా
కాలేజీకెళ్ళాక
మాకైతే పొద్దున ఎండ్కొడుతుంది సాయంత్రం వచ్చే వరకు వర్షం కొడు తుంది
ఒకసారి చిత్చాట్ అవ్వగానే ఇంకా అంతే అండి మాకు కూడా ఇక్కడ సేముంది వాతావరణం ఇది ఎండాకాలం లా ఉంది అండ్ అదే సేమ్ పాయింటాఫ్లా మళ్ళ
ఆహ్
అవ్
అవునండి సేమ్ ఏరియాలుంటే సేమ్ వెదరే ఉంటారు కదా అండి మీరెక్కడ తెల్వడి ఉహ్ మీరన్నారండి
మీరు ఇలాంటి ఇలాంటి మా
సిగ్నల్ కటైపోతుందంటే మీరు టెరస్ పైన ముగ్గురు ఉంటున్నారాండి
ఇక్కడ చల్ల గాలోస్తుందని తిరుతున్నానండి అంటే ఇక్కడ కొంచెం లైటింగ్ బాగుంది బయట అని
ఎవడికేసున్నారండి లైటింగు
అంటే ఇక్కడ బయట స్కై లైటా లెక్ బాగుందండి
హాహ్
నవ్వుతారెంటండీ అంటే లైటింగ్ నేను ఎవరికేయట్లేదుండి స్కై లైట్ ఎస్తుందా స్కైనెంజయ్ చేస్తున్నా నేనండి
స్కై లైట్ ఈయదండి గాలి ఇస్తది వర్షం ఇస్తది
అన్నీస్తది అండి అనా కొ కొత్త నేర్చుకుంటున్నాండి చెప్పండంటి ఇంకా
ఆంటీ ఎవరండి ఆంటీంటారు
మీరే గదండి ఆంటీ కదా మీరు దీప్తి గారు
అవునండి మీ పిల్లల్వాడుకున్నారా అండి
అవునండి మా పిల్లల్ని ఎప్పుడే బజోవెట్టి మీకు కాల్ చేస ఏం చేస్తున్నారని మీ పిల్ల
మా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు అండి వాళ్ళు డాడీతో ఉన్నారు
అవునా ఎక్కడ అండి
వాళ్ళ ఇంట్లో
అవునా ఓకే ఓకే ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి విశేషాలు ఏమున్నాయో
ఎమ్ లేదండి నేను కాలేజ్కి కి వెళ్ళసి వచ్చాను
అవునా అండి
కాల్ వచ్చింది
ఓకే
అంతలోనే వెదర్ చాలా బావుందని చూస్తున్నా ఇక్కడ ఒక దయ్యం తిరుగుతుందండి భయం వేసి లోపల్ కి వచ్చేసిన
అవును అవునండి మా హాస్టల్ లో కూడా ఒక దయ్యం తిరుగుతుందండి
ఆ అది మీరే అయింటారు అయ్యో చూసుకో
దిమ్మ తిరుగుతుందండి
అవునా
ఆ మీరు మీరే
ఇంకా లంచ్ కి ఎమ్ తిన్నారు
లంచ్కీ ఏం తినలే అండి ఇవాళ మొత్తం ఫాస్టింగ్ వేశానుఅండి
ఎందుకండి
ఇవాళ కొంచెం నా ఫేవరెట్ పర్సన్ కొసం నేన్ ఫాస్టింగ్
ఎవరండీ
అ అట్లా ప్రైవసీగా ఏమంటారు మన మన విషయాలు మనం ఈ కాల్లో మాట్లాడుకోఅండి సో అందుకే చెప్పట్లేనుండి
ఎందుకు అంతా ఎల్పిజీ గ్యాస్ స్మెల్ వస్తుంది
ఎందుకు అండి మీ దగ్గర వస్తుందా అండి ఎమ్ రాట్లేదండి
మీరు మా ఏరియాలో లేరేమో మీకెట్లా వస్తాది
అందుకే కాదాండి మాకు రాట్లేదు బట్ మీర అంటే మీరు అట్లా అంటే నాక ఇలా అర్థమవుతది తడండి
షన్ పడుతున్నారు
బొంది కదా అని లైటింగ్ అంటే
అ అవును అవును బయట ఇంట్లో నే ఉన్నారండి
అవునండి స్కై అంత వైట్ గా కొంచెం కామ్ గా కూల్ గా మనలే కాల్స్ మాట్లాడుతుంది
అవునండి కాల్స్ అట యెట్లా మాట్లాడతరండి మీకు ఏమైనాప్పిచ్చా అండి
ఏ స్కై అంటే బర్డ్స్ తో కాల్ మాట్లాడుతదండి మీరు షట్ నేచర్ ని అంటే అర్ధం చేసుకోవాలి డీప్ గా మీరు పైన పైన చూడొద్దు డీప్ గా అర్థం చే కోల్ ఇందాకే బర్డ్స్ ఇట్లా వెళ్తూ స్కై తో ఇప్పుడు కూడా పయనించెలింది ఇంకో ఏరోప్లేన్ కూడా మాట్లాడుతుంది పైన మరి మీరు ఉమ్ ఆ రీల్స్ ఏం చేయరండి మనలాగా బట్ వాళ్ళయితే బాగా ఎంజాయ్ చేస్తార అండి నేచర్ ని
అవునండి మీరు బయాలజీ స్టూడెంటా
కానీ స్కై మాత్రం బొందండి
అవునాండి
ఇవాళ ఏంటో బావుందండి స్కైయి
ఎళ్ళిపోయారండి ఉన్నారన్
హలో దీప్తి గారండి నేను ఇప్పుడే ఏరోప్లేన్ ఇట్ల పై పైకి ఎళ్తుంటే చూస్తున్నా అండి మీకు కనిపిస్తుందా అండి ఒకటి వైట్ కలరు
కనిపయట్లే మీరు మా ఏరియాలో ఎక్కడున్నారండి
మీరు ఏ ఏరియాలు ఉన్నా ఎర్త్ గుండ్రంగుంటదండి అది కనిపిస్తది అండి చూడండి పైన
ఇది చూస్తున్నారండి
అవునా అండి వావ్ అండి
ఎందుక్ కండి నవ్వుతునారు
అంటే ఏరోప్లేన్ మాయమైందండి సడన్ గా ఎప్పుడే ఇక్కడుండే అండి మేఘాల్లోకి ఎళ్ళిపోయింది
ఎ ఏరోప్లేన్ని తెలుగులో ఏమంటరండి
విమానం అండి మిక్ తెలీదా అండి ఇవి గూడా మర్ మరి ఇది తెలియకుండా ఎలా ఆంటీ అయ్యారు మీరు ఇద్దరు పిల్లలకి
లేదండి నాకు తెలియదు నేను చిన్నప్పటి నుండి అమెరికా లో పె పుట్టాను
అవునా అండి
ఈ మధ్యలోనే హైద్రాబాద్కు వచ్చేసి ఆ చెప్పండి
మీరు ఎక్కడుంటున్నారండి అమెరికాలోనా ఆస్ట్రేలియాలోనా
అదంతా పర్సనల్ అండి అవేమి చెప్పము
అవునా అండి దీప్తిగారన్ డి అ మళ్ళీ కనిపించిందండి నాకు విమానం మళ్ళీ లైట్ ఎలుగుతూ వెళ్తుందండి అట్ అటుపక్క పక్క వస్తుందేమో చూస్కోండి జర కింద బడితే
లేదండి
కనిపియట్లేదా అండి అందుకె అంత పొట్టిగుందొద్దండి మీరు
మీకు ఎట్ల తెలుసండి
అంటే తెలుసండి మీతో మాట్లాడుతుంటే అర్థమవుతుందండి మాకు మీరు
మీరేమైనా సీతనా అండి తెలుసుపోడానికి
త్తా అండి సీతారామర్ రాములు వాళ్ళ సీత నేన్కధ్ సీతా
సి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టూ సీతనా అండి మీకు అన్నీ తెలుసుపోడానికి
అరే నాకు సినిమా నాలెడ్జ్ లేదండి మీరు ఏమేమో మాట్లాడుతున్నారు అర్థమై
అయ్యో మీరు సి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ చూడలేదా అండి
అయ్యో నిజంగానే చూడలేదండి నేను
ఛి వేస్ట్ అండి మీరు తెలుగు అంటనే వేస్ట్ ఇంక
అవునా అండి మీరు అడవి రాముడు చూస సరా అన్
చూసా అండి
ఎవరిదండి దాంట్లో హీరో ఎవరండి?
ప్రభాస్ అండి
అవునా ప్రభాస్ గారి కా తెలిదండి నాకు ఎన్టీఆర్ గారిది తెలుసండి.
ఆ మాకు మేం ప్రభాస్ దే చూసాం
అవునా
యస్
ఇంకా
ఏం ఆకాశం చూస్తున్నారండి మిమ్మల్ని.
అవునా షీట్న
ఏం చూసున్న
తను తను ఫోన్ మాట్లాడుకుంటున్నారండి ఎందుకట్లా చేస్తున్నారు?
ఇప్పుడాకాశంన్ని మనం గూడ డిస్టర్బ్ చేయాలండి
ఆహో డిస్టర్బ్ చేస్తే మనం డిస్టర్బ్ అవ్వాల్సొస్తది.
మనం ఎందుకు అవుతాంమండి మనం డిస్టర్బ్ చేసాక
అంతేలేండి
అంతే అండి మన సంభాషణ వింటే వేరే వాళ్ళకూడా తిక్కలేస్తదండి.
ఎందుకండీ
కంటే మన సంభాషణ మనం ఇక్కడికి టుబుక్ వింటున్నారు అన్న వామ్మో సంభాషణ అండి మనం మాట
ఓ కాన్వర్సేషనా?
హవునండి. మీరు అమెరికా నుంచి ఒచ్చారు కదా అండి. కొత్తగా మీకు తెలీదా అండి?
మీరు తెలంగాణ నుండి ఆంధ్రా కెందుకు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు?
నేను అప్పుడప్పుడు ఆంధ్రకి పోయస్ వస్తానండి అందుకే అప్పుడప్పుడు ఆంధ్ర వస్తదండి నాకు.
ఓహో
మీకు రాదా
మాకొద్దండి మా తెలంగాణ మాక్చాలండి.
అరే తెలంగాణ అనే పట్టిక చూడోద్దండి. అన్ని అన్ని నేర్చుకోవాలి అన్నిట్లో ఉండాలండి.
ఐయాం వెరీ లాయల్ పర్సన్ అండి నేనల మాట్లాడ ను నా స్టేట్ కి, నా పర్సన్స్ కి నేను ద్రోహం చేయను.
నేను ద్రోహం చేయమనట్లేదండి. మీరు అలాంటి భాషలు నేర్చుకోవచ్చండి మీకు మీకు టెక్నిక్స్ తెలుస్తాయండి?
ఓకే అండి నేర్చుకుంటామండి బాయ్ అండి.
ఆ ఓకేనండి. బాయండి మీ భాష భలే ఉందండీ.
థ్యాంచుయి
బాయ్ బాయ్
బోవి బోవి